నమస్కారం
నమస్కారం అండి
ఎలా ఉన్నారు
నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఉ ఈ మధ్య మీ ప్రాంతంలో కొంచెం వర్షాలు పడుతున్నాయని విన్నాను నిజమేనా
ఆ నిజమే అండి
ఎందుకు మా సైడ్ ఏం వర్షాలు లేవు
మీ సైడ్ వర్షాలు లేదంటే నాకేం తెలుస్తుందని మా సైడ్ అయితే జాతర్లు కాబట్టి జాతరకంతా వాన పడాలి
అవునా
కాబట్టి మాట్లాడుతున్న
అవు సార్ అవునా
ఉమ్
మరి బాగా చేస్తున్నారా జాతర మీరు
ఆ చేసుకున్నానండి
హు
మీ మీకు మీ మీ సైడ్ అంతా లేదా
మా సైడు అంటే మీలాగా జాతరలు అవన్నీ ఉండవు అంటయి మాది తెలంగాణ కదండి మాది అందులో సమ్మక్క జాగరక్క జాతర్లు
హూ
ఆ ఆ గడ్డ మైసమ్మ తల్లి వాళ్ళు మాత్రం జరుపుతారండి బాగా
నూడు నేను ఒకసారి వెళ్లానండి సమ్మక్క సారక్క
గుడికా జాతరక గుడిక
గుడికి జాతర టైం లో అంటే
జాతరకు ముందు
జాతర అంటే జాతర ఒక సింగిల్ డే ఉండదు కదా కొన్ని డేస్ ఉంటది కదా ఆ డే స్టార్ట్ అయినప్పుడు వెళ్లానండి
ఓకే అది అక్కడ అంతా తిరిగి చూసారా
అక్కడంతా వెళ్ళి తిరిగి చూసి ఒక కోడిని కూడా తీసుకొని బ్లాక్ కోడిని దిష్టి తీసి బలి ఇచ్చి
ఓకే ఓకే
మళ్ళీ ఇంకా అక్కడ అంతా గుళ్లంతా చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు పోగద దగ్గర
మరి అక్కడ అది ఇస్తారు తీసుకున్నారా మీరు
ఏదండి
తెల్ల బంగారము
ఆ తీసుకున్నామండి తెల్ల బంగారం
మరి అది ఏం చేశారు తెల్ల బంగారం మీరు ఇంటికి తీసు
ఆ ఇంటికి తీసుకొని వచ్చి మేమంతా తిన్నాము మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇచ్చాము నాకు తెలిసిన కొంత మందికి ఫ్రెండ్స్ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అంత ఇచ్చాము
అవును
ఉ వరంగల్ కి వెళ్ళాము అప్పుడు అక్కడికి వెళ్ళామండి పెళ్లికేళ్ళి ఉన్నాము ఇంకా అక్కడి నుంచి అది దగ్గర అంటే ఇంకా సమ్మక్క సారక్క కమ్ పోయేసివచ్చాం తెలీదు ఉ చానా బాగా జరిగింది కానీ ఇప్పుడు వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది ఎలా అని ఆలోచిస్తాన్న
మేము వున్న దగ్గర నుంచి వెళ్ళాలాంటే
ఆ
మేమున్న దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది ఫ్యామిలీ తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాను
ఒకసారి వస్తే బయలదేరుతాం
అవునండి గుడికే గుడికే అండి
ఉ ఊ
మేమంటే అక్కడ స్టే
మామూలుగా అందరు అంటుంటారు కదా దేవుళ్ళందరు ఒకటే దేవతలందరు ఒకటే అని
ఉ
మరి ఇన్ని దేవుళ్ళు ఇన్ని దగ్గర్లో ఉన్న అందరూ ఒకటె కదా కాబట్టి మీరు ఒకే దగ్గర మొక్కోవచ్చు కదండి ఎందుకు సరే ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు తిరుపతిలో వెేంకటేశ్వర స్వామి ఉంటారు తెలుసు అక్కడికి వెళ్లి మొక్కుతాము మళ్ళీ ఇత్తరు కావా తమిళనాడులో ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి మొక్కుతాము
ఉ
ఎందుకండి అలా ఒకే దగ్గర ఒకే స్వామిని చూడచ్చు కదా
చూడచ్చు అవతారాలు ఎన్నో ఉంటాయి కదండి కృష్ణుడు
మరి కృష్ణు గుడికి సపరేట్ గా ఎల్లచ్ చ్చు రాముడు గుడికి సపరేట్ వెళ్ళొచ్చు శివుడి గుడికి వెళ్ళొచ్చు నేను అది అనట్లేదు వెంకటేశ్వర స్వామి మీకు నాలుగు ప్రాంతాల్లో ఉన్నారంటే నాలుగు ప్రాంత తలకి వెళ్ళి మొక్కోవల్సిన మొక్కోవాలని దేవుడేం చెప్పిండడు కదా
చెప్పడు కానీ వెళ్తామండి ఇప్పుడు మనం ఉన్నిన్ మనం ఉన్న లైఫ్‌కి అడఇడా వెళ్లి చూడాలని ఉంటది
ఆ ఓకే మీరు తిరగడానికోసము ఆ కొత్త ప్రదేశాలు చూడాలని ఎళ్తారే కానీ దేవుడికి భక్తి కోసం వెళ్లారా అయితే
దేవుడు దేవుడిని చూడ్డానికే ఎళ్తాన్నామండి అక్కడ ఎళ్ళేసి అక్కడెళ్ళి ప్రాంతాలు చూసేదానికి కాదు
మరి దేవుని చూడనికి అయితే మీరు ఇక్కడే దగ్గరలో ఉండే దేవుళ్ళ చూడచ్చు కదా ఇప్పుడు మీరు తిరుపతిలో ఉంటే తిరుపతి మారాజుని చూడ
ఓకే మీరు బిర్యానీ ఇష్టపడతారా
బిర్యానీ అంటే ఏది చికెన్ బిర్యానీన మటన్ బిర్యానీనా చెప్ చాప బిర్యానీ
ఏ వాట్ ఎవర్ ఇట్ ఇజ్ బిర్యానీ మీరు ఇష్టపడతారా వెజ్జ్ నాన్ వెజ్
నాకు నచ్చను కూడా నచ్చదు బిర్యానీ
మీకే ఫుడ్ అంటే ఇష్టం అండి
నేనా నేను ఇడ్లీలు తింటాను పొద్దున
ఉమ్మ్
మధ్యాహ్నం పూట తెల్లన్నం కొంచెం సాంబార్ కొంచెం తింటాను
ఉమ్మ్ ఇడ్లీలు తింటారు కదా మీరు ఇట్లోనే తింటారా బయట తింటారా
నేను ఇంట్లోనే తింటానండి ఎక్కడికేళ్ళి తిన్ను
బైట అసలు ఎప్పుడు తిన్రా
ఆ బయటకి ఎట్టు పరిస్థితులో నేను పోను పోయినా కాని నేను తిన్నాండి బయట
ఉమ్మ్ ఇంట్లో బిర్యానీలు చేసుకొని తింటారు కదా మరి హోటల్స్ కంతా ఎందుకు ఎల్లి తిం టరు
ఇంట్లో మేము ఎప్పుడు హోటల్స్‌కి ఇంట్లో చేసుకునేటప్పుడు హోటల్స్ కెందుకు ఎళ్ళి తింటామండి మీరే చెప్పండి ఇప్పుడు మీరు వండుకున్నారు వండుకున్నరని మళ్ళీ బరిగేడతారా అంటే ఇంట్లో వండింది వదిలిపెట్టేసి ఎళ్ళిపోతారా
ఇంట్లో చేసినప్పుడు కాదండి నేను చెప్పడం ఇంట్లో బిర్యానీ చే సేది మీ మదర్కు వచ్చి ఉంటుంది కదా
అవును
ఉమ్మ్ అలాంటప్పుడు బయట హోటల్స్ లో ఎందుకేళ్ళి తింటారు ఇంట్లోనే వండిచు కోని తినచ్చు కదా
తినమండి మేము ఇంట్లోనే వండుకొని తింటాం ఎందుకంటే హోటల్లో అంతా చూస్తున్నారు కదా న్యూస్లు అంతా ఈ
ఎన్ని న్యూస్లు చూశామన్న ఫోరేయం బిర్యానీకేళ్తారు కదండి ఫోర్ ఎయం బి
అవును వే జనాలు వెళ్ళేవోళ్ళు వెళ్తుంటారు కానీ నేను ఎళ్ళను కదండి నేను ఇంట్లోనే వండినేటివే మాత్రమే తింటా నేను
ఉమ్ అలాగా బయట టేస్ట్లు చూసి అలాగ వెళ్ళి తినాలన్నా ఇద అనేది ఒకటి ఉంటుంది గదండి
అహ నాకులే అందుకే అంటున్నాను దగ్గర్లో ఉన్న ప్రాంతంలో గుడి చూసీ
మీకుండక్ పో చండి అందరికి అలాగే ఉండాలని రూల్ లేదు గదా
మరీ పూర్వము పూర్మి పూర్వీకులంతా ఇట్లనే ఎళ్ళేవారా
ఆ అవునండి కాశీ కూడా నడక నడక ద్వారానే ఎళ్తా ఉన్నారు మా పూర్వీకులందరు
అమీ పూర్వ కుల్గానీ
ఆ మా పూర్వీకులు మా అమ్మమ్మ గానీ మా జోజవ్వ గాని అందరూ చాలా ఊర్లకంతా తిరుగుతా ఉన్నార్ తమిళ్నాడు అటు హైద్రబాడూ చాలా ఊర్లకి ఎళ్లారండి దేవుళ్ళ గుడ్లకెళ్ళి వాళ్ళే మా ఇన్స్పిరేషన్ అండి మేము అలాగే వాళ్ళా వాళ్ళు వేసిన దారిలోనే మేము నడుస్తాం
ఓకే అండి సంతోషం
మ్ మీకైతే అలాగ ఎల్ల మీరు అయితే గుడ్లకే వెళ్ళ పొని ఇంట్లో ఫోటోలు చూసి కూడా దండం పెట్టుకోచ్చు కదండి
నేను ఇంట్లోనే దండం పెట్టుకుంటానండి నేను ఇంట్లో మా ఇంట్లో పెద్ద పటం పటింది ఆ పెద్ద పటంలోనే సవెంటేర స్వామినూ ఆ మహాలక్ష్మీదేవినూ ఈశ్వరుడు అందరు ఉంటారు అందులోనే ఫోటోకు దండం పెట్టుకుంటామండి కోడులు గాజలు నవమీలు అన్ని మేము ఇంట్లోనే టెంకాయ్ కొట్టుకొని పూజలు చేసుకొని తింటామండి
మ్ హ్ మేము అలా గాదండి మేము దేవుడి దగ్గరికి ఎళ్తామ్ అండి
అవునా సరే అండి
దేవుడి దగ్గరికి ఎళ్తాము ప్రసాదాలు అందరు తెస్తారు ప్రసాదం తింటాము దేవుణ్ణి స్మరిస్తూ దేవుడ్ నైవేద్యం మేము తీసుకుంటాము
ఉ అంతేనే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగ ఉంటారు మరి
ప్రశాంతగా ప్రశాంతతని కోరుకుంటాం కాబట్టి గుడ్లక్ ఎళ్తాపండి
ఏ ఇంట్లో ప్రశాంతత ఉండదా మీకు
ఆ ఉండదండి మా ఇంట్లో మా అన్న ఉన్నాడూ
ఆ
ఆ టార్చర్ అండి మెంటల్ స్ట్రెస్ స్ట్రెస్ గురు చేస్తా ఉంటారు
ఓకే ఓకె మిరూ అట్ల ఉంటే ఇంక మీరూ గుడ్లకి ఎల్లాల్సిందే అండి తప్పనిసరి
మ్ మీరు కుడా ఎళ్ళండి
మాకు అట్లా ప్రా ప్రెజర్ పెట్టేవాళ్ళు ఎవరు లేరండి మాకు
ప్రెజర్ పెట్టే వాళ్ లేకపోయినా
మా పెళ్లిగారు అందరూ సంతోషంగదే ఎప్పుడూ సంతోకెల్లి నవ్వుతూ ఉంటారు వాళ్ళు కాబట్టీ నాకూ అంతా టార్చర్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు మాకు
ఓకే అండి సంతోషం అండి ఇలాగా మీరు సంతోషంగా ఎల్లప్పుడుూ ఉండాలని నేను మన్స్ ఉత్తిగా తెతే దేవ్ ఏ గుడ్లకి ఎల్నా నీ గురించి కోరుకుంటానండి
ఆ తప్కుండా అండి ప్రసాదం మాత్రం మీరే దినండి నా పేరు చెప్పే
ఆ తింటానండి ఎందుకంటే మీ దగ్గర కొ తెచ్చి నేను ఇవ్వలేను గాబట్టి మీ పేరు చెప్పి నేనే దింటాను
ఊ సరేనండి మరీ
ఓకే అండి ఉంటాను
ఆ ఉండండి గుడ్ నైట్ అండి